ఆ ఆ ఏన పడుతుంది చెప్పండి.
ఆ తిన్నారా.
ఆ తిన్నాం మీరు?
ఆ తిన్నామండి. ఏం లేదండి ఇప్పుడే జస్ట్ కాలేజ్ అయి. పోయింది.
ఆ.
ఆ కాలేజ్ అయిపోయింది ఆ రూమ్ కి వెళ్తున్నాను రూమ్ లో ఉన్నాను రూమ్ కి వెళ్తున్నాను.
ఆ అవునా.
మీరండి.
మాకు ఇప్పుడు. శ్రీహర్ అయిందండి కాలేజీలో ఫోన్ ఇచ్చేస్తారు.
ఓకే ఓకే అంటే కాలేజీలో ఉన్నారండి.
ఆ కాలేజ్ లో ఉన్న.
అంటే మీకు ఎన్న ఉన్నాయండి వె త్రీ అవర్స్.
మటీ త్రీ అవర్స్ సార్ మీకు.
అంటే ప్రతి సముతి త్రీ అవర్స్ అండి.
ఆ అలా ఏం లేదు మార్త ఉంటది. అ
ఆ మాకు అట్ల ఎమి ఉన్నావండి త్రీ అవర్సు. మా కంటిన్యూద ఇది ఒక్క రోజు ఈ టైంకీ లాస్ట్ అనమాట.
ఆ
డైలీ అయితే ఫుల్ డే.
హ
అవును తిన్నారండి.
ఆ తిన్నామండి మీరు.
లేదు లేదండి అంటే ఇంకా లంచ్ లంచ్ బాక్స్ ఏ తెచ్చుకోలేదు.
హ
అందుకే తినలేదండి
ఇంక అట్లా అయిపోయింది కదండి ఇప్పుడు.
అవును అదేం కాద బయటకి వెళ్ళం తిన్నాము
హ
ఎలా ఉందండి ఈరోజు ఎలాది గడిచింది కాలేజ్ లో మి డే
ఏం లేదు అండి ఈ రోజు అంతా చిల్గా ఉందండి ఫస్ట్ టూ అవర్స్ ఆ థియరీ త్రీ అవర్స్ ఇంకా వాళ్ళ పాటి వాళ్ళు చెప్తా మానం వాటికి మేము నిద్ర పోతాఊంటమ్ అం ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లాసెస్ ఎవరు రావట్లేదు. అందారు ఆ కన్నర్ అక్కడ నుంచి ఉందని లీవ్ పెట్టెస్తున్నారు
ఆహా మీరు వెళ్ళడం కదండి ఊరికి
దానాని
అవునా అంటే అది ఆ అంటే ఏ ఏ ఊరిక వెళ్తారండి మీరు.
మా నేటివ్ అండి. నేటివ్ ప్లేస్
నేటివ్
ఆ అవునన్
ఓకే ఓకే
మీరు
ఆ లేదండి మేము ఫ్రెండ్స్ తో పాటు ట్రిప్ అనుకుని ప్లాన్ చేసాము
ఆ
కన్ఫామ్ అవలేదు అందరూ అమౌంట్ ఇలా సెట్ చేస్తే
హ
ఆ అనుకోలేదండి కూడకయ కూడకయలు కొనుబతో అనుకున్నాము.
ఆ
ఇంకా అదే ఒక నైట్ క్లాబ్ బయలుదేరుదామని స్టార్ట్ అయితున్నాం. ఇక అందరు ఓకే అంటే ఇంకా రెడీ అండి ఇంకాలై నైట్ వెళ్లిపోవచ్చు వెళ్ళిపోయేది.
హ
లేదు కొద్దిగానా అవ ప్లాన్ సక్సెస్ కావలేకపోతే. అదే అండి ఇది ఇంకా ఇక్కడే ఉండి తిరుగుదామని అందరూ
బ్యాగ్ నాది మీరందరం వెళ్తానం
ఆ ఒక సిక్స్ మెంబెర్స్ అండి అంతే సిక్స్ టు సెవెన్ మెంబెర్స్ అంతే
ఆ ఏమందా ప్లేస్కే పోవాలని ఏం
అంటే ఇప్పుడు సమ్మర్ కదండి అక్కడ కొద్దిగ కూల్ ఉంటాది ఇవి వ్యూస్ బాగుంటాయి
ఆవునవును
ఇంకా బాగుంటాయి ఒక ఫోర్ డేస్ అయినా తాగిదే పడుగ కదా ఫ్రైడే రోజు కూడా కాలేజ్ ఆ ఒక్కరోజు హాలిడే పెట్టుకొని ఇంక సాటర్ డె సండే హాలిడే ఈ ఫోర్ డేస్ ఒకె అక్కడే బావుండుచ్చేసని
మ్
మ్ మీరండి మీరేం ఎళ్ళలేదా ట్రిప్స్ కి ఓకే
జనవరిలో వచ్చింది ఇంకా ఇంటికే వెళ్ళలేదు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఇంగ ఇంటికి వెళ్ళాలి
అంటే మీ ఊర్లో బాగా జరుతంది
ఆహా అంతేం లేదండి
ఓకే ఓకే
చేసుకొని తినడం అంటే
ఆహా
మ్
మ్ అంటే ఎలా అండి బై ట్రావెల్
మాది త్రీ అవర్స్ అండి ఏవి
అవునా
మ్
ఆ త్రీ అవర్స్ అంటే అదే అంటే ది ఎక్కడ వెళతే ఎలా వెళ్తవ్ లైక్ ట్రైనా బస్సా
ఆ బస్ బస్ మీరేం ప్లాన్ చేసారండి ట్రిప్ కి వెళ్ళడానికి బస్సా కారా లేక్కపోతే
ఫస్ట్ బస్ చూసామండి
ఆ
చూస్తే బస్ మాత్రం ర కాస్ట్ ఎక్కువ ఉంది అంటే ఒక టూ హండ్రెడ్ చాలా కాస్ట్ ఉంది ఇకంత కాస్టూ ఇక్కడ ఇక్కడ బస్ లేకపోతే అక్కడ తిరిగేకి అక్కడ సరిపోదని అమౌంట్ ఏం తిన్ల అండి ట్రైన్ అయితే చాలా ఉన్నాయి డైలీ
మ్
ట్రైన్కి వెళ్తే ఒక సీట్ ఉంటే ట్రైన్కి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్ అయ్యి ట్రైన్కి వెళ్తే అక్కడ అక్కడ నుంచి ఇంక ట్రావెల్స్ ఆన్ చేసేది
మ్
అదేమ్మా ఇంగ వచ్చేటప్పుడు బస్ బుక్
మ్
అ... ఆ
బడ్జెట్ ఎంత అనుకున్నారండి
బడ్జెట్ ఫోర్ కె అనుకున్నామండి
మ్ ఇంట్లో ఇస్తారా అమౌంట్
అరేంజ్ చేసుకోవాలండి
ఆ ఇంట్లో ఒప్పుకున్నారా అందరికి ఫ్రెండ్స్ కి
ఇంట్లో ఇంట్లో ఏమి అడగలేదండి
మ్
ఇ ఇంట్ ఇన్ ఇ ఏం మరగదండి ఇ ఏ ముందు ఒక మాట చెప్తా నాన్న ఓకే అంటే హెల్ప్
హ్ము
ఏళ్ళదండి
హూ మేం ఇంటికాడ తండే
ఓ సారి సారీ
నేను రేపు గర్ల్ అంటే అందరు ఒప్పుకుంటారా ఇంట్లో
గర్ల్ అంటే ఒప్పు కుంటా మా ఇంట్లో అట్లా ఏం లేదండి కాని అంటే అంటే ఆవిడ ఒకసారి ట్రిప్కి వెళ్ళామండి మేము ఆ ఉడిపిగిట్లట ఒకసారి వెళ్ళాము అప్పుడు కూడా కలిసి వెళ్ళా కానీ మా ఆయన చెప్తే మా ఆయన ఏమనలేదు జస్ట్ సరే ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ ఫస్ట్ అమ్మాయి జాగ్రత్త ఫస్ట్ అంటే ఆ అమ్మాయిలతోప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఉంటది ఒక అబ్బాయిగా నువ్వు ఎంజాయ్ చేసినా చేయకుడా అది వదిలేయి ఫస్ట్ అమ్మాయిలు బాగా చూసుకి అని అన్నాడు అప్పుడు
హ్మ
నా ఇప్పుడు ఇప్పుడుదే మాట అంటాడు నాకు తెలుసు ఫస్ట్ మానే అంటే మా అమ్మాయి జాగ్రాతా అనుకుంటాడు అంతే వాళ్ళు బాగుంటేనే కదా మీరు ఏమన్న ఎంజాయ్ చేసేది జాగ్రత్త ఫస్ట్ అమ్మాయిల్ని పోయినాహా అన్నారు ఒకేసారి ఎప్పుడు అది ఇదే అంటారండి మా అమ్మ మా ఇంట్ల
ఒకే ఒకే
వెళ్లారండి అంటే లైక్ ట్రిప్స్
ఆ మా ఇంట్లో ఒప్పుకోరండి
అవున
హ్ము
ఓకే
ఏమన్నా ఫ్యామిలీ ట్రిప్స్ అంతే
అదేనా స్ట్రిక్ట్ అండి మీ ఫ్యామిలీ
స్ట్రిట్ ఏం లేదు అంటే భయం ఇంట్లో వాళ్ళకి బయటకి పంపియడం
ఓకే
ఈ జనరేషన్ బాలేదు కదండి ఇంకా
ఆహ అయిన కొదిమంది బాగుంటే ఏం కాదులెండి
హ్ము
అంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు లే అ
అ హ
ఆ స
హ
ఇంకేం అండి
ఇంకేం లేదండి మా కాలేజీలో ఎవరో గొడవ పడుతున్నారు అదే చూస్తా ఉన్న
అవునా అండి ఏమ్ ఏం గొడవా అండి
ఏవో అండి ఎవరో సారు స్టూడెంట్స్
ఆహా
ఆ ఉంహు గ అందరూ స్టూడెంట్స్ కూడా చాల మంది పోతుంటె
ఓకే ఓకే
ఆ అంటే ఆ సార్ మాకు తెలిసిన సారే అందుకే చూస్తా ఉన్నాం ఏమయింద అని
ఆహా
ఉమ్
అవ్ అంటే మీ మీకేం ప్రాబ్లం లేదాండి ఆ గొడవలో
ఆహా మాదేం లేదండి వేరే స్టూడెంట్స్ వేరే సెక్ క్షన్ ఉంటారు కదా అలా ఎవరో గొడవ పడతన
అవున
ఉమ్ అందువల్ల ఏమి అని తెలీదు
ఓకే ఓకే ఇంకే అండి ఏమేమ్ విషయాలు
ఆ చెప్పండి
ఇంకేం విషయాల అంటి
చెప్పాలండి మీరే
ఆ మాకైతే మాకైతే ఇక్కడ గొడవలు ఏమన్నా అయితే డిబార్ వేస్తారండి మీ సైడ్ అండి
ఆ చూస్తారు ఇప్పుడు సస్పెండ్ చేస్తారో లేక
అంటే మీకు కా కొది ఏమన్ సిస్టిషిన్స్ ఏమన్నా ఉన్నాయండీ
ఆ ఉన్నాయండి మా కాలేజ్ స్ట్రిక్ట్ కొంచెం
అంటే లైక్ ఏమనా
స్టడీస్ లో గాని అలా
ఓకే మాకు స్టడీస్ ఏం లేదండి కాలేజ్ లో కొచే గొడవల్ ఇక్కడైతే అలో లేదు ఇంగా ఆ ఆఫీ ఎగ్జామ్స్ ఏమంత లేదు కాని మాముూలుగా బీటే కా మాలుగా టక్కిన్ వాస్త అవున్నాయండి
ఉమ్
సరే అండి ఇంకా రూమ్ కు వచ్చేసా మళ్ళీ
ఆ సరేండి